బావున్న రా అండి
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హుం
మీరు బాగున్నారా అండి
ఏం చేస్తున్నరండి
ఆ ఏం లేదండి తినాలి తిన్నారా అండి మీరు
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ లేదండి ఇంకా ఫవర్ పోయింది మాకైతే చూస్తున్నా అండి ఉం తిన్నరా డి మీరు
ఆ తిన్నామండి ఇంతకు ముందే తిన్నాము ఉపవాసం కద
సం కదా ఈ రోజు ఆహా ఆ ఇంత ముందే భోజనం అది చేసామండి మరి మీరండి పవర్ పోయిండెతే చూస్తున్నామండి ఉం ఉం
ఇంకేంటండి కొత్
ండి కొత్త విషయాలు ఏమన్న ఉన్నాయండి అండి పండగలు జలుపుకుంటారా అండి మీరు మంచిగా ఆ జరుపుకుంటామండి పండగలు కూడా ఉం పండగ ఎట్లా జరుపుకున్నారండి బాజర్ప్ కున్నారా ఆ సంకరాత్రి పండుగ కూడా చేసుకున్నామండి మొ ఆ మేము కూడా బాగా చేసుకున్నామండి సం పడుగ ఎట్లా చేసుకున్నాం మరి మీ ఇంటి దగ్గర ఎట్లా చేస్తారండి సంక్రాంతి పండగ మా ఇంట్లో సంక్రాంతి పండుగ మంచిగా చేస్త ఉన్నామండి కా ఫైవ్ సిక్స్ డేస్ ముందే చకినాలు చేసాము గారెలు ఖార పూసలు లడ్ డులు కరిజలు అరి శలు
హు
అన్ని చేసుకున్నమండి అవన్నీ చేసుకొని మరి మీకు స్వీట్ ఇష్టమా అండి హా నాకు మేము స్వీట్ తక్కువనండి హార్టే ఎక్కువ తింటామండి హాటే ఎక్కువ తింటాం మీరు అండి మళ్ళీ భోగి రోజు కూడా భోగి భోగి మంట టలి మండి భోగి మంటలు చేస్తారా అండి మీ దగ్గర భోగి ఆ మంటలు చేస్తామండి మళ్ళీ చిన్న పిల్లలకి బోగి పళ్ళు కూడా పోస్తారు కదండి భోగిపండ్లు పోసాము ఊ మా పిల్లల కైట్స్ అవి ఇవన్నీ ఎగిరసుకున్నారండి ఇంకా అండి కైట్స్ అన్ని ఎగరేసి ఉన్నార్ రండి ఊ మీరు కూడా చేసుకున్నారా అండి ఎట్లా
మీరు కూడా అట్లనే చేసుకున్నారా అండి ఆ మళ్ళీ సకినాలు కారీద్ లు లడ్డూలు ఆరిసలు అవన్నీ చేసుకున్నామండి ఉ హ్మ్ ఇంకా మా దగ్గర ఆ మా దగ్గర ఎట్లా అంటే ఒక ఫైవ్ నెంబ్ ఫస్ట్ చకినాలు పోయడానికి వస్తే గవర్ మ్మ కూడా పెడతారండి ఆ చేశామంది ఉ గౌరమ్మ పెడతారు కదండి ఆ గౌరమ్మ కూడా ఫైవ్ మెంబర్స్ అట్లా పెట్టుకుంట్ టామండి మా మా దగ్గర మళ్ళా ఆ గౌరమ్మని కూడా ఆ మొక్కానికి రాసుకుంటామండి.
హుమ్
ఇట్లా బాగా మంచిగా చేసుకుంట
హుమ్
మీరు కూడా అట్లనే చేసుకున్నారా అండి.
మేము కూడా జరుపుకుంటాం అండి
హ్మ్మ్ ఏ విధంగా జరుపుకున్నారండి మరి సంక్రాంతి పండ్ పండగను మీరు
హ్మ్
మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి
ఇంకా అండి
ఆ లడ్డూలు చకినాలు అన్నీ చేసుకున్నారా అండి? మీరు కూడా ఏమేమి చేస్త్ రండి స్పెషల్స్ మరి అవన్నీ మళ్ళీ హా అక్కడ నుంచి తీసుకొచ్చుకోవడం అట్లా అన్ని చేసామండి మేము కూడా
ఆ
ఇంకా సంక్రాంతి రోజు ముందు రోజు ఇంక అండి గొబ్బెమ్మలు సంక్రాంతి ఫెస్టివల్ అంటే వా... మ్మో ముగ్గులు పోటీలు కదండి ముగ్గులు చేస్తారు కదండి ఆ ముగ్గులు గూడా ఎస్ అంటమండి మేము ముగ్గుల పోటీ మా వాడలో అయితే ముగ్గుల పోటీ గూడా మంచిగా చేసుకున్నారండి ముగ్గుల పోటీ జరిగింది మాకు మా పాపకు ఐతే ముగ్గు లే అసలందుకు ప్రైజ్ కూడా అవునా అండి ఇస్తారండి రైసింగ్ పిక్చర్ ఆ.. మంచిగా వేసుకున్నారు ండి మా ముందు రోజు కనుమ రోజు గూడా దా.. ఔనండి కనుమ రోజు గూడా మాదె ఇదా ఇట్లా వాయనాలు ఇస్తారండి ఊ ఆ మంచి మంచి డిజైన్లు వేస్తారా అండి మరి మీరు సంక్రాత్రికి ఇంటి ముందు సంక్రాత్రికి మంచి మంచి డిజైన్స్ వేస్తారా అండి వేస్తామండి వేస్తామండి మా దగ్గర ముగ్గుల పొట కూడా ఉ వస్తయండి ఊ ఆ ముగ్గుల పొట్టిలో కూడా పార్టిసిపేట్ చేద్దామండి మళ్ళీ కనుమ రోజు కూడా చాలా మంది మా దగ్గర నోముకుంటారండి ఆ నోము ఆ తర్వాత్ వాయనంగా గిన్నెలు గ్లాసులు చెమ్స్ చెలు అవన్నీ ఇస్తారండి ఆ నోము పంచి పెడుతు స్తారు మళ్ళా కనుమ రోజు రతం ముగ్గు గూడా ఏస్తారండి
ఆ
అంటే ఆ దేవుడే రథము దేవుడు మన దగ్గరికి వస్తాడు అవునా అండి మళ్ళీ ఈ టెంపుల్స్ లల్లో కనుమ రోజు రతం తిప్పుతారు గాదాండి అందుకే రతం ముగ్గు గూడా ఏస్ వస్తారండి చాలా మంది ఆ రథం చక్నాలు చేసిందా అండి ఆ చేసామండి అన్ని చేసుకున్నామండి నేనే చేస్తానండి మా ఇంట్లో లతను కూడా ఆన్ అాన్ని నాకు అన్ని వచ్చాయండి పనులన్నీ వస్తే నేనే చేసుకుంటా
హ
హుమ్ కనుమ రోజు కూడా మొత్తం అన్ని రతం ముగ్గు అవి ఇవి అన్ని వారం రోజు చెల్లె అన్ని చేస్తున్నమండి అన్ని వారం రోజుల ముందు ను ఇవన్నీ చేసుకున్నామ అందు ఉ ఇంట్లో అందరికి ఇ కూడా అయ్య పడుగ చెప్పండి ఇంకేంటి విషయాలు సంక్రాంతి విశేషాలు పంత డగాలంటే మా ఇంట్లో అందరికిలా బొమ్మ కొలు పెడతారంటారు కదండి అది సంక్రాంతకినా అండి అవునండి బొమ్మల కొలు ఎక్కు కొలు అది పెడతారు అని అంటారు కదం బొమ్మరిల్లు కడతారండి నది దీపావళికి అండి అది అదే బొమ్మల కొలువు ఈ సంక్రాంతి పడుగకి చేస్తారండి ఆహా లేదండి దీపావళికి ఆ దీపావళికి ఏస్తారండి బొమ్మలకు పలు దీ మరి అన్ని బాగానే చేసుకుంటార అండి పండగలు మీరు ఆ చేసుకుంటామండి మా ఇంట్లో అన్ని పండగలు నడుస్తు వస్తాయి అన్ని పండగలు చేస్తాయి కుంటం అండి మేము అన్ని పండుగలు చేస్త భోగి పండ్లు కూడా పోస్తారు కదండి సంక్రాంతి పండుగ
పిల్లలకి చాక్లెట్లు భోగిపళ్ళు
పగి పళ్ళు ఆ నిశ్చితాలు లేకుండా ఉండడానికి వస్తుడి అవునండి పూలు మంత పూలు ఆ అవన్నీ ఏస్తారండి గంగిరెద్దులు వస్తాయి అవన్నీ ఏస్తారండి.
మరి చేసిండ్రా అండి మీ పిల్లలకి
ఆ చేసామండి చిన్నప్పట్ టీ నుంచి మా పాపకి చిన్నగుండ పాప కి బోగి భోగి పళ్లు తర్వాత మా బాబు భోగి పళ్ళు అవని ఇది కూడా వేసుకునేటోళ్ళండి మేము ఇంట్లోనే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ని పిలిచి మా వాడ మట్టుకి వాళ్ళందరిని పిలిస్ య్ వాళ్ళతోని కూడా మా పిల్లలకి ఏపిచ్చే వాళ్ళం అండి ఎందుకంటే వాళ్ళకి అంతా కూడా మంచిదే గాలని చెప్పేసి వాళ్ళతోను కూడా ఏపిచ్చేవాళ్ళమండి ఇప్పటికి కూడా ఆ ఇప్పటికి కూడా చేపిస్తామండి మా పిల్లలకి మా వాడల్ని ఒకటి ఆ పోస్తామండి ఇప్పటికి కూడా పోస్త పోస్తామండి మా వాడ మట్టుక్ కందరిని విడిసి ఆ బొట్టు పెట్టి భోగి పళ్ళు భోసి వాల్ వాయనాలు కూడా ఇస్తామండి కదండీ పువ్వులు, చాక్లెట్లు, వేపకాయలు అంటారు కదాండి బియ్య పిండితో ఏస్తారు కదా గట్టి ఉంటే అవి కూడా పోస్తారు కదండి అవి కూడా పోస్తారండి మళ్ళా గొబ్ గొబ్బెమ్మలు పెడతారండి మళ్ళీ గర్కా మళ్ళ గర్కా అందులో చిక్కుడుగాయలు బియ్యము ఆ శెన్గలు నువ్వులు అవన్నిటితోన్ వెడ్ ఇస్తారండి పాయసం అది గూడా అండుతరు కదండి కొత్త బియ్యంంతోటి అవునండి కొత్త బియ్యంతో పాయసం వండుతమండి అవన్నీ గూడా గంగిరద్దులని తీసుకొస్తరు ఇంకా అవునండి హరిదాసులు ఇవన్నీ ఉంటయి కదండి సంకరాత్రి పండుగ అంటే అవునండి అన్ని ఉంటయ్ అండీ వాటితోని అన్నిటితోని చేసుకుంటామండీ మీరు కూడా చేస్తరా అండి అస్ అట్నే మీ పిల్లలకి భోగి పండ్లు అవి పోసి రా అండి పోస్తరా అండి మీ పిల్లలకి చేస్తనండి మా పిల్లలకు గూడా భోగి అవిభూస్తాను సంకరాత్రి పండగకి చాక్లెట్లు అంటే మాము పిల్లల స్కూల్లో సెలబ్రేషన్స్ చేత్తరండి ఆహా అక్కడే ఓపిస్తమండి పిల్లలకిగా అవునా ఆ చాక్లెట్లు అవి బిస్కెట్లు ఆహాహా ఇంటి దగ్గర వీరువరాండి వాళ్ళ స్కూల్లో అన్ని సెలబ్రేషన్స్ చేత్తరు కాబట్టి మా పాపకు అక్కడే అయిపోతదండి పొయ్యడం ఆ ఇంటి దగ్గర ఎవ్వరిని పిలువరా అండి మరి ఇగ ఇంటి దగ్గర అంటే ఇగ స్పెషల్ గా చేసుకోనండి ఇగ అక్కన్నే స్కూల్లోనే పోస్తరు పిల్లలకి అచ్చా ఇగ ఎప్పుడైనా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి కెళ్ళిన అంటే అక్కడ కంపల్సరీ అమ్మ పోస్తది ఇగ ఆ భోగి పండ్లు పాపలకి అవునా చాలా అవునండి దిష్టి అట్లా పోతదని పోస్తరండి అవి ఆ పోత్తరండి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కంపల్సరీ పోస్తది భోగి పళ్ళు ఆహాహా మా నా కొక్కతే అండి పాప పాపకి కంపల్సరీ పోస్తమండి భోగి పండ్లు అవునా మా పిల్లలకు కూడా అండి చిన్నప్ పటన్ ఈ మేము గూడా చేస్తమండి సంక్రాంతి అంటేనే పెద్ద అండగ గదండి
హ్మ్
అంటేనే పెద్దమ్ పండగ గదండి అవునండి సంకరాంత్రి అంటేనే పెద్ద పడగండి అందుకే దానికి అన్ని ఘనంగా చేసుకుంటామండి మేము అన్ని అవి చేసేటి అన్ని కూడా చేస్తాం హ్మ్ హ్మ్ ఏసే ఇయన్ని కూడా చేస్తాం ఇంకా అండి ఏంటి సంగతులు ఏం లేదా అండి ఇంకా ఇగ పండగలు వొస్ సున్నాయి గదా డి ఉగాది శ్రీరావ నమమి పండగలున్న పండగలు అన్నీ వస్తున్నాయి కదండి వెళ్తారా అండి గుడికట్లా ఆ వెళ్తామండి ఇది తిను వెళ్తమండి మీరు వెళ్తారా అండి గుడికి ఆ వెళ్తనండి శ్రీరామనవమికి ఆహా ఆ మేము కూడా వెళ్తామండి శ్రీరామనవమి ఉగాది అవన్నీ చేసుకుంటామండి మేం ఇంట్లో ఇందాకటే కరెంట్ పోయిందన్నరు కదండి వచ్చిందాండి హ వచ్చిందండి ఇప్పుడే వచ్చిందండి ఇక తినాలండి డీ అన్నం తిన్నారా అండి మీరు
ఆ తిన్నామండి
ఆహా నేను కూడా ఓకేనండి మరి మా మీ అమూల్యమైన సమయం సరే అండి మీరు కూడా నాకిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీరు కూడా అండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు జాలడి మీరు కూడా అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి సరే థ్యాంక్స్ అండి ఆ సరే అండి థ్యాంక్స్ అండి
హ
వచ్చిందది